హలో
అపున్న
పనైందార
అయింది పిల్ల అన్నం తినిపిచ్చినా
మ్ చెప్పింక ఏం చెత్తన్నావ్
ఏ ఏట కుసున్నావ్
మ్మ్ తింటాండా
ఆ
ఏం చెస్తాండవ్
తీసాం అత్తమ్మ ఇప్పుడు అత్తమ్మా ఇనాడు గుండం ఆడుకుంటాంది
ఫోన్ చేసిందా లతక్క మరి
ఏ చేయలేదురా చెయ్యాల నేనే కొద్ది సేపు ఉన్నాక చేస్తా
హ అభిషేక్ గిట్లా ఆన్నే ఉన్నాడా
ఆ ఆన్నే ఉన్నాడు ఆ ఉంటాం కొంచం తిరుగు నేర్షిండిగా తిడుతాండు ఊరికే
అయ్యో ఎవరూ అక్కనా
ఉమ్
అయ్యో
దోస్తులం సైతలు వట్టి తిరుగుతాంద అని తిడతాంది
మళ్ళ అదేందోనచ్చుకున్నాం నంచుకున్నప్పుడు మంచిగా ఉండాలగానే
ఇడి గత్తే అయితే బయటికి వెళ్ళాడు గాని ఎంతైనా మన ఇంటి కాడ ఎందుకు ఉంచుకుంటాం ఊరకే
అవును
ఉమ్ ఇ ఇదే కొంచెం కోలేదు పంపిస్తాను
అవునా
ఉమ్
లేసిన మరి మా మే లేేసిన ముందట
ఆ ఇప్పుడే లేచింది ఇక్కడ అతు
లేదు తర్వాత మెల్లగా లేతుంది ఆమెకేమి పనుంది
హాహా
అప్పాలు చేసుకుంటార మీరు
అప్పాలా
హ్మ్
ఇ ఎప్పుడు పిండి అప్పుడు దసరా సంక్రాంతికి అప్పుడు ఏత్తం ఏమన్నా మిల్క్ వాళ్ళు వచ్చి ఉండే అప్పుడు మొన్న మిల్క్ వాళ్ళు వచ్చారు చేసినా తినా నేను ఎక్కువ తిన బావా తింటాడు బావ కోసమే చేద్దమనే
టైం పాస్ కాక నముళ్తాడు నాకు నచ్చవు నేను చేసిందంటే మళ్ళా ముకుడు తీసిందంటే మళ్ళా ముక్కుడు పెట్టే దాకా కూడా అది కనపడ నాకు మాత్తమ్మా తింటారు
హ్మ్
ఆ ఇంకా తింటయి బాగా తింటుంది మొన్న సరితక్క ఇంటికి పోయినప్పుడు కూడా వాళ్ళ ఆడ పిల్లలు ఊరికే ఏదన్నా కూడా ఏదన్నా కూడా అంటే ఆడ కూడా చేసారు బంగారు
హ్మ్
ఏ పిల్లలు ఉన్నక్కడ ఏదన్నా ఒకటి ఉండాలి పిన్ని వాళ్ళకి ఏదన్నా ఒకటి ఉంటే బోర్ కొట్టకుండా ఏదో ఆకలైన అన్నంతతినకు అన్న తినకుంన్నా కూడా అవి తింటారు
ఉమ్ అవును
నేను ఇగ సారితక్క వాళ్ళ పిల్లలు ఇడి కి అత్త అంటే మేముఅదే చేస్తాం ఇ మా మా పాప పంటే తినదీ తినది కాని వాళ్ళ పిల్లలు ఉంటరా ఏ వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెడుత తింటాను మడుగులన్నా గారలన్నా వేసి పెడుతే తింటారూ
ేను మడగప్పలు చేసినా లడ్డూలు చేసినా వీళ్ళ వచ్చినప్పుడు
అవునా
మళ్లీ గార్ల పిండి పట్టించిన కానీ చెయ్యలే
మీరు మళ్ళీగా చల్లవళ పోతాను అన్నప్పుడు చేయకపోయినావు మీరు మ మరి ఈ రెండు మూడు రోజులు అయితే వాళ్ళు పోతరు కావచ్చు మల్లా టైమ్ పడితే
నువ వచ్చిన రోజుక వెళ్లారనియ్యాలి రెండు కిలోలు ఎంతసేపు కావు గాని
చెల్ల ఒత్తుతదా పెద్ద చెల్ల
ఆహ్ ఒత్తుతారు
పోదే అనుకంటా
గ్యాస్ మీదనేది చేస్తాము కట్టెలు కూడా ఉన్నాయి గానీ
గ్యాస్ మీదనే చేస్తారా పిన్నీ
ఈ ఎక్కువ గ్యాస్ మన్ అయ చెేస్తారా కట్టల మీద ఏమి ఇబ్బంది పడత ఒక్కదాన్ని
ఆహా
వెళ్ళు చే చేస్తారు లేకుంటలేదు నాక ఒక్కదానిక ఇక తిప్పల లతక్కా ను పిల్చుకుంటా అప్పుడుప్పుడు
ఆహ్ లతక్కా చేస్తదీ మా
ఉమ్ మా అక్క కూడా చేసింది కానీ ఇక ఇప్పుడు చెత లేనా సుమక్క కూడా చేసేది కానీ ఇప్పుడు చేత్తలేదా అంటున్న
ఆహా సుమాక్క
ఉమ్
ఏ చిినన్న పిలగా
ఉమ్
అబ్ా పిల్ పిల్లలు చిన్న పిల్లలు ఉన్న కడ పనే తీరదు
ఉమ్ అవును మా ముగ్గుర ఎంతోగాని ఒక్కలకే అదియిపోతు
ఇగ అట్లా అట్లనిపోయాదు కాని ఇగ ఫస్ట్ ఫస్ట్ ఉన్న పిల్లలు ఫస్ట్ ఫస్ట్ పుట్టే పిల్లలకు ఒకసారి మనకు అట్లేద అనిపిస్తుంది కద తర్వాత రెండో పిల్ల తర్వాత మూడ పిల్లను కంటే మనకు అది అలవాటు అయిపోతుంది ఇక ఫస్ట్ అంటే మనకు ఆ ఫస్ట్ అంటే అతనే ఉంటంది కదా కొంచెం మనం ఫస్ట్ వాళ్ళని పెంచి వచ్చినట్టు సెకండ్ వాళ్ళను ఏ ఏం కాదు ఏదైతే వినిపెట్టాండో అదే ఫస్ట్ వాళ్ళ నబ్బ పోయరద్దు ఏమవుతుందో ఆది వద్ద ఏమైతేదీ అనట్టు
ఎందుకు ఆమె ఎండలకు కాలు కాంటే కూడా నడుపుతంటే కూడా స ప్పుడు చేదులే నడవాలి అన్నిటి తట్టు కోవలే అంటాను
తట్టుకోవాలె అన్నిటికి తట్టు
అది ఉబ్బల అన్నసప్పుడు చెయ్యలేదు ఏం పెట్టిన తినుడే పచ్చడ్లు గిచ్చట్లు అన్ని
అట్లయితేనే పిల్లలు ఏడైనా సెట్ అయితరు పిన్ని, ఏ దేనికైనా తట్టుకోగలుగుతరు.
తట్టుకోవాలె ఇద్దరు.
ఇప్పుడు ఈయన లేడ మన అక్కలసేడ, అక్కలసేడ గాదు. బడగరాజు పల్లే ఆయనే.
ఆ
ఆయన అయితే ఎక్కడున్నా ఉంటడు. ఏడ తిన్నా తింటడు, మంచిగనే ఉంటడు ఆ పిల్లగాడు కూడ.
ఉ
మొన్నాట చెప్తాంది స్మైలీ వాళ్ళ ఇంటికత్తే పది రోజులు అక్కచెలకు పోయిండట, పది రోజులు అర్షపెళ్లికి పోయిండ ట పదిరోజులు ఈడికి అచ్చిండు. పది రోజులు ఆ ఎఎండకాలం మొ త్తంతిరుగుడయింది అక్కాఅని నవ్వుతాంది. స్మైలీ వాళ్ళతోని అచ్చింది. ఆ మస్తు అంటే మస్తు మాట్లాడతడు ఆయనే స్మైలీ వాళ్ళతోటి.
ఉ
షార్పు
నా చానా
హ్మ్ అట్లనే ఉండాలే.
అట్లనే ఉండాలె పిన్ని హ్మ్ ఎవరను నొకరు అయినా మన ఇంట్లో ఎవ్వరైనా ఒకలు గట్లనే ఉంటరు బడబడా. ఇప్పుడు పప్పి మాట్లాడదు పిలిసి మాట్లాడదు కానీ చిన్నుగాడు ఫర్రా ఫర్రా ఉంటడు. చెప్పనవసరం లేదు గట్లా. ఇంట్లో ఎవరన్నా ఒకరు అంతే ఉం
ఎందుకు వీళ్ళు కూడా మాట్లాడతరు.
తక్కువ చెల్లవాళ్ళు ఇగ అంటే ఆడపిల్లలంటే అట్లనే ఉంటరులే పిన్ని.
అట్లనే ఉంటరు, అట్లనే ఉండాలె కూడా.
అట్లనే ఉండాలె కూడా. ఈ ఇప్పుడున్న జనరేషన్ల అట్లనే ఉండాలే. ఆ ఇవి మొన్న అంటా ఈ సుమలత పిన్నీ వాళ్ళ పాపనాట కొట్టిల్లా పిన్నీ.
ఆ మాకు గొడవ అయిన తర్వాత చెప్తా ఉండే.
అవునా
అని మీ చెల్లకు ఫోన్ చేసి చెప్తా ఆగు. బానే అయింది.
అదే మొన్న పోతాండు ఊరికి పోతాంటే ఎవురో అన్నరు.
మ్మ్ ఇంకా మీ ముస్లమ్మకి తెలిశిందో తెలవలేదో.
ఇంతేనా
ఓ నా కోడలు, నా కోడలు అంటది.
ఎ ముసలామే? మన ముసలామే. ఇహా వాళ్ళూరు వాళ్ళూరు ఒక్కటి కాదా.
హ్మ్ ఒక్కటే.
ఏ మనూరు మనూరు ములుగు మనదొకటి. వాళ్ళూరు వాళ్ళూరు ఒక్కటి కాదా పిన్ని.
ఒక్కటే ఒక ఒక ఆకు కు చెందినోళ్ళైతే అనుకోవద్దు మరి. అమ్మో అనుకోవద్దు.
అంటది కోప్పడే కాడ కోప్పడితే మంచిగాడు చెప్పకడా చెప్తది మాగా ఇంక అట్లే ఏమి ఎంకరేజ్ చేయం మనం ముసిలొలాం కాని
అవును డేంజర్
మ్మ్ అదే రాజామామయ వాళ్ళ వచ్చిళ్ళంట కదా యాభలగడ్డకి
వచ్చిండంటనా
చిల్లడ పిన్నీ నాకు తెలివదు కానీ వాళ్ళదంతా ఫ్రిడ్జ్ను కూలర్ కరాబ్ అయిందంట ఈ కరెంట్ వచ్చుడు పోవడైతాంది తాంది కదా
మ్మ్
అయితే నిన్న పూర్ణమామ ఫోన్ చేసిండు మామయ్య అదే మన టేనుక వాళ్ళు షేఫీ వాళ్ళు చేస్తారు కదా ఫ్రిడ్జ్లు రిపేర్ అయితే అడగమంటే అడిగినం అడుగితే ఈయన ఆయన వాళ్ళ నెంబర్ ఇవ్వండి ఆ క్క నేం పోతా అంటే పొద్దున ఫోన్ చేసి నెంబర్ ఇచ్చినాం మరి పోయిండో పోలే తెలవదు కానీ ఇబ్బందయితుందట కూలర్ లేక ఫ్రిడ్జ్ లేక ఇబ్బందైతాందని అన్నారు
ఏదన్న పాతది అడిగానవారా ఫ్రిడ్జ్
ఎక్కడ పిని వాళ్ళు ఎడగలుస్తారు అంత బిజీ బిజీ అవుదా అని ఒకసారి నెంబర్ తీసుకున్నా ఇక్కడికైతే రాలే దక్క ఇంకా హన్మకొండలు అయితే దొరుకుతాయి మా పేరు చెప్తే తొందర కొంచెం తక్కువక ఇస్తాడు అని చెప్పిండు
ఎ మాకు మడిగిరి ఇదే మస్ కొత్త
ఆ ఇది అక్క నుంచిసుకట్ తరే ఓర్వల్ దాకా అయితది ఛార్జ్ అని సరే మీ గడికి వస్తే చెప్పండి అంటే చెప్తాంలే అక్క అన్నాడు ఇగ ఇంగ అంతటినే ఉన్నాయి ఇగ
ఆ టచ్చలైతు ఉండరురాదు
ఆ ఉంటా పిని అడుగుతలా చెప్పన్నాం కదా మలాగాాల అక్కడెవరు తెలిసిన వాళ్ళు రాజబాబ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవర కావాలంటే కర్తక్క వాళ్ళు ఇప్పించినం మా ఐదు వేలకేమో వీళ్ళ ఫోన్ నెంబర్ చెప్తే వాళ్ళ షాప్ చెపిల్లు డబుల్ డోర్ ఫ్రిజే గానీ ఐదు వేల కి వచ్చి కొంచెం ఇ అవి కొత్తగా ఉన్నట్టుండిన్ని బయట చూస్తే మంచిగా ఉంటది కావచ్చు కానీ కూలింగ్ పరంగా తక్కువ ఉంటది
ఆ ఏదో అట్లా కొంచెం ఉండదంటూ ఉండదంటే
ఆ గట్ల అయితు ఉంటది గట్ ఇట్లా అంటే నార్మల్ గా మన కూరగాయలు ఫ్రెష్ గా కూల్ డ్రింక్స్ డర్ ఇ పెట్టుకోడానికి అయితే మంచిగానే పని చేస్తాది మనకి ఐస్లు ఐస్ క్యూబ్ స్ కావాలనుకుంటు చూడు అవి అయితే కష్టం అయితది
ఓహ మరైతే ఎప్పుడదో తెలుసు అసలు
ఎన్ని సంచారాలు అయితంది టెన్ ఇయర్స్ అయితంద
ఎక్కువనే అవుతుంది రా ఎక్కువనే అయితంది పెరి చిన్నగాడ పుట్టక ముందే అనుకుంటారా
ఆ
చిన్న గుుట్టక ముందే ఇస్తున్నాం అనుకుంటా
చెకున్నారా
మ్మ్ అ అవును అనుకుంటా
ఆ మాదిగా అస్తన వీళ్ళ కాడ సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం కానీ అది బాగాకుల్ అయితలేదు
హ్మ్ చిన్న పుట్టిన పుట్టిన సంవత్సరమే తీసుకున్నా ఆ పుట్టిన సంవత్సరమె ఉంటే ఉంటయి పదమూడు ఉంటయి
ఇప్పుడు వాడు ఏ క్లాస్ సెవెంతా మరి చెా సిక్స్ా కధ చెప్ప కాదు పోయిన సరే నవదయర అంచలో కాదు ప పోయిన సరే నవోదయస్త పోయిన సంవసం సిక్స్స్తాయి మలేద
ఫిఫ్త్ కేసు న ఉదయరా
సిక్త్ కేనా హదయ సిక్స్త్ జాస్మని అన్
ఇప్పుడు సిక్స్త్ సిక్్త్ త నవోదయ రాస్తారు
ఆహా ఓకే పని మరి అనా